హలో
బావున్నార అండి
అలో
ఇన్పిస్తుందా
ఆ విన్పిస్తుందండి
బాగున్నారా
ఆ బానే ఉన్నామండి మీరు బావున్నారా
ఆ బావున్న తిన్నరా
అ ఇంక తినలేదా అండి
ఆ
మీరు దిన్నారా
ఆ మధ్యాహ్నం
అవునా ఇగ మేము కూడా మధ్యాహ్నమే తిన్నాం ఇంక ఇప్పుడు తినలేదు
ఏం కర్రీ చేసింది
ఈ రోజు సోరకాయ పప్పు చేశాం అండి
ఆ బా మాది కూడా సొరకాయే
సేమ్ టు యూ
ఆ కాకపోతే ఒట్టి సొరకాయ
మాది పప్పు చేశాం పెసర పప్పు
ఆహా ఎట్లా చేసిర్రో చెప్తారా
ఆ చెప్తానండి అది మా మేడం గారు తీస్కచ్చి ఇచ్చారు మాకు సొర
ఉమ్ ఉమ్
అదే ఈరోజు వండాను సోరకాయ మనం ముందే సోరకాయ మ మంచిగా దాన్ని పైన పొట్టుంటుంది కదాండి పొట్టు తీసేసుకోవాలి ముందే గీక్కోవాలి దాన్ని బట్టి గీ కున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి
ఆ
ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తరుక్కొని పెట్టుకోవాలి కరివేపాకు అన్నీ పెట్టుకున్న తర్వాత పెసర పప్పు అరగంట ముందే నానబెట్టుకోవాలి అన్ని చేసుకున్న తర్వాత మనం తాలిం పు వేసుకోవాలి జీలకర ఆవాలు అన్ని వేసి పాచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివే పాకు వేసేసి మం చి గో తర్వాత పసుపు వేసి పెసరవప్పు వేయాలి పెసరప్పు కొంచెం ఉడికినట్టటు అయిన తర్వాత సొరకాయ మొక్కలు వేయాలి
ఉమ్
ఇ వేసిన తర్వాత కొంచెం గోలిన తర్వాత టమాటా వేసుకోవాలి ఉడికిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకు కోవాలండి సొరకాయ కూరా రెడీ మేలే సార్ ఇట్లనే చేస్తారా
ఆ మేము అట్లనేని ఓన్లీ సోరకాయ కర్ర అనుకోం మేము కూడా సేమ్ ఫస్ట్ పొట్టు తీసుకొని కడుపుకొని ఒకక్కడ కట్ చేసుకొని
ఉమ్
ఉల్లిపాయలు పమి మిర్చి కాయలు కట్ చేసుకొని కరివేపాకు పెట్టుకొని ఒక బాల్ తీసుకొని
ఉమ్
కోని జెలకరా అవలు వెసి ఉల్లిపాయలు పమి లింత పతక పసి పస్ వెసి సోరకాయా తరిగి
ఉమ్
బాగా ఫ్రై కావ్వాలి మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత బంద చేసుకోవాలి
ఉహుమ్ ఇంకేం కరీ చేస్త సరండి మీరు
ఎగ్ కర్రీ చేస్తాను
ఎగ్ కర్రీనా
హ్మ్
ఎన్ని రకాలు చేస్తారు ఎగ్ కర్రీ మీరు
మేము ఎగ్గు కర్రీ ఆనియన్స్ తో ఎగ్గు బాయిల్ చేసుకొని ఆనియన్స్ తోటి, ఇంగోటి ఓ కొట్టి పోస్కోడం
మ్మ్ హ్మ్ టమాటలు వేసి
ఉ
ఆ మేం గూడ అట్నేస్ తామండి టమాటాలు అంటే ఎగ్ ఉడకబెట్టి టమాటాలు వేస్ తాము అంటే కొట్టి కూడా పో సాము టమాటలల్లా
ఉల్లిపాయలను కొట్టి కోస్కుంటాడు మంచిగా
హుమ్ ఇంకా మీ ఏమేమి పండుగలు ఇష్టమండి
వినాయచవితి ఇష్టం బతుకమ్మ దసరా మీకు
ఏ మాకు ఎక్కువగా అంటే దస్ రా బాగా ఇష్టం మాకు దీపావళి పండుగ గూడ చాలా ఇష్టం
దీపావళి ఎట్ల జరుపుకుంటారు
దీపావళి రోజు ఇల్లు మంచిగా శుభ్రం చేసుకుంటాం దీపావళి కంటే ముందే బూజు అవన్నీ తీసుకుంటాం ఇంట్లో ఇల్లు మొత్తం నీ గ సర్దుకున్ మొత్తం రూమ్లన్నీ నీటిగా తుడ్సుకుంటాం మంచిగా సర్దుకున్న తర్వాత ఇగ పండుగ రోజు ఇంటి ముంగ ట ముగ్గులు వేసుకుంటం కలర్స్ నింపుకుంటం దీపావళి రోజు
హు
మళ్ళీ సాయంత్రం కంగా నే మళ్ళీ బయట ఊడ్చల్లుకుంటాం, మళ్ళీ ముగ్గు వేసుకొని కలర్లు నింపుకుంటాం.
హు
లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి లక్ష్ పూజ చేసుకుంటాం నైట్ లో లక్ష్మీ పూజ చేస్తామం డి
అంటే మీరు వేసుకుంటారా పంతులు వస్తాడ
ఇగ ఇష్టం మేమే చేసుకుంటాము లేపోతే అయ్యగారు వస్తాడండి పిలిస్తే వస్తారు ఇగ దొరకకుంటే అయ్యగారు మేమే చేసు ఉంటాం ఇగ ఆ రోజు వాళ్ళు బాగా బి చిగుంటర అయ్యగార్లు చాలా లక్ష్ పట్టుకుంటారు కొంచెం మనం ముందు చెప్తేనేమో వస్తారు ఇగ లేటుగా చెప్తే టైం దొరకదు రారు మేమే చేసుకుంటాం
ఉమ్
మీరు ఏసుకుంటారా మరి
హుమ్మ చేసుకుంటాం
మీకు నోములున్నాయా అండి
లేదన్
అవునా
మీకున్నాయా
ఆహా మాకు కూడా లేవండి అందుకే తెలుసుకోవడానికి అడిగాను
అహా లేదు ఆ మా అమ్మ వాళ్ళకున్నాయి
ఊహూ మీ అమ్మ వాళ్ళ ఉన్నాయా వెళ్తారా మరి ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి
ఆ వెళ్తా
ఊహూ నోములకు పిలుస్తారు కావచ్చు కదా
ఆ నోములకెళ్తా
ఊహూ ఇంకేం జేస్తున్నారు మీరు
మీతో మాట్లాడుతున్
మాతో మాట్లాడుతున్నారా
ఊ ఊ
ఇంట్లో ఇంకేమన్నా వర్క్ చేస్తారా ఇంట్లో పనులు ఏమన్నా హెల్ప్ చేస్తారా మీ అమ్మవారికి
ఆ చేస్తాన్
అవునా
హు
ఏమేం హెల్ప్ చేస్తారు
కు వంట దగ్గర కట్ చేసి ఇవ్వడం కూరగాయలు
ఊమ్
అవును ఇల్లు ఊడవడం
ఊ హా
బట్టలు పిండడం
ఉమ్
అవి చేస్తా
ఏమైనా స్వీట్ చేస్తారా మీరు
స్వీట్సా
మ్మ్
ఆ చేస్తా అంటే సేమియా చేసుకుంటాం అప్పుడప్పుడు
సేమియా చేసుకుంట్రా
మ్మ్
ఏ విధంగా తయారు చేస్తారండి సేమియా చెప్తారా
సేమయానా ఫస్ట్ మనం పాలు కాగబెట్టుకోవాలి పాలు బాగా కాగిన తర్వాత అందులో షూ షుగర్ వేసుకోవాలి
మ్మ్ హ్మ్
ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని
మ్మ్
అందులో సేమియా నీ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి
మ్మ్ హ్మ్
అందులోనే ఇంక నెయ్యి వేసి, జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి వాత పాలలో సేమియా ఈ కిస్మస్ జీడిపప్పు పొడి వేసుకొని సేమియా ఉడికేదాకా
మ్మ్ హ్మ్
కోవాలి
మ్మ్
అంటే మా ఇంట్లో అందరికి ఇట్టం గ్లాస్లో పోసుకొని తాగాలనిపిస్తు ం
మ్మ్ హ్మ్ మ్మ్ హ్మ్
ఎప్పుడు పాలు ఎక్కువ పోసుకొని చేసుకుంటాం
మ్మ్ హ్మ్
మీరు కూడా అట్లనే చేసుకుంటారా
ఎలా చేసుకుంటాం అండి సేమ్య కానీ మా ఇంట్లో అందరు ఇష్టపడరండి సే సేమ్యా ఒక నేనే మా వారు తింటాం అంతే
అయ్యయ్యో
పిల్లల్ తినరండి ఆ సేమ్ మీరు తిన్నరండి నువ్వు ఎంత బాగా చేయ అస్సలే తినరు నాకైతే ఇష్టంమ్స్ సేమ్యా
కేసరి తింటరా
కేసరి తింటారు మళ్ళ ఇది ఏంటి గులాబ్ జామ్ తింటారు.
ఆహహ గులాబ్ జామ్ ఎట్లా చేస్తరు చెప్
ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాము బయట రెండు మెంట్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని
హు హు మ్
పాలు వేసి పిండి తలుపుకుంటాం పాల తోటి
హుమ్
కొన్ని రౌండ్ బాల్స్ ఏసి పక్కగ పెట్టుకుంటామండి ఒక అరగన్ ట్టా ఉన్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకొని కాలుస్తాము వాటిని
హు మ్ ఉ
మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాలిసి, ముందే మనం పాకం రెడీ చేసుకొని, పక్కకు పెట్టుకోవాలి. చక్కెర పాకం.
పాకం ఎలా ఏస్తరు
చక్కెర ఒక గ్లాస్ చక్కెరకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్ కొని పాకం తయారు చేేసుకోవల తీగ పాకం
తీగ పాకమా
హమ్ తీగపాకం రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇగ మనం కాల్చుకున్న గులాబ్ జామ్లు ఉం అంతే కదండి అవి ఆ పాకంలో వేయాలి అందులో పైన కొంచెం విల్లాసిల పౌడర్ చల్లుకోవాలి సువాసన కోసం
హమ్
మేమైతే ఆ విధంగా చేస్ ఉంటంమండి
మంచి టేస్ట్ ఉంటయి
హమ్
మీరు బాగా వంటకాలు బా చేస్తరా
టె మామూగనే చేస్తాన్ బాగెం జెయ్యనండి
ఎక్కువ క్కు బా చేస్తరు
ఎక్కువ కన్నా ఎక్కువ అంటే స్వీట్సా కర్రీసా ఎక్కువ కర్రీస్ అంటే మా ఇంట్లో ఎక్కువ సాంబారు వంకాయ కూర ఆ ఓకే అండి ఓకే